ఆ చెప్పండి
ఏ నీకక చెప్పాలి అసలు నిన్న నుంచి అందుకే ఫోన్ చేద్దాం అనుకుంటాను అన్న
ఆ చెప్పండి
నిన్న నేను ఇట్లా ఊరికి పోయి వేరే ఊరు నుంచి వస్తా అన్నప్పుడు రోడ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అసలు ఆ అది ఏమైంద అంటే ఊ అవును అది ఇదేమి ఆ అది ఇది ఎవరో రైతులు టమోటాలు పితా అనిన్నారు అనమాట అన్ని పీగి ఒక పెద్ద అది ఉంటుంది కదా తీసుకోపోయేకి టెంపోనో ఏదో అంటారు కదా దాన్ని
అవును బులోరా
ఆ దానికంతా ఫుల్ చేసినన్నారు లోడ్ అది రివర్స్ ఇట్లా తిప్పుతావుంది ఈ పక్క నుంచి పెద్ద లారీ పెద్ద పెద్ద పైపులు ఉంటాయి కదా సిమెంట్ పైపులు
అవును
ఆ అవి ఏంటో రింగులు రింగులు ఉండేటివి చిన్న చిన్నవి అది తీసుకొని పోతావుంది
అవును
తీసుకో పోతుంది అది ఇట్లా తిరుకుంటుంది దీనికి అది ఏమైందో ఎప్ప చూసుకోలేదో లేకపోతే తెలిదు పోయి దానికి గుద్దేశినాడు ఆ రింగ్ అనేది దాని మీద పడిపోయింది
అవును
ఉ అత పడిపోయేసరికి ఆ ముందర ఉంటుంది కదా టెంపోట్ ముందర డ్రైవర్ కూర్చునేది అంతా అదయితే అంత ఇట్లా పీస్ పీస్ అయిపోయింది మొత్తం ఉమ్ కాకపోతే అప్పుడు ఎవరు లేరూ డైవర్ ఒక్కడేఉన్నాడు డైవర్ ఎట్లో సేఫ్ న్నాడు ఆ పక్కన ఇంకొక పక్కన రైతు కూర్చంటాడు కదా అంటే వాళ్ళతో పాటు పోయేకి
ఆ రైతులు ఎక్కువ కాయాలన్నాయా
ఆ అయినాయి అయ్యప్పకి ఆ తలకాయ అంత పగిలిపోయింది అట్లే వెంటనే హాస్పిటల్కి పిలుచుకోపోయినారు దాన్ని ఆ టమోటాలు అయితే మొత్తం అ త రోడ్డు మొత్తం తమోటాలే బస్సులు కార్లు బండ్లు అన్ని అన్ని నిలిపేసిన్నరు అసలు ఫుల్ ట్రాఫిక్ మొత్తం జాము జామ్
మరి మీరు టమాటోకాలు ఎరుకొని ఇంటికీచ్చుకొని వెళ్ళారా
ఇగ అది ఎవరైనా అక్కడ చూస్తే ఆ రక్తంది అక్కడ ఆ ఆ టెంపో పరిస్థితి చూస్తే అది టమోటల్ కళ్ ఎవరు చూడరు అంతలా అయిపోయినాయి
నా నాకు తెలిసి చాలా వరకు ప్రజలు అక్కడ చుట్టుపక్కల ప్ర పరిసరాల్లో ఉన్న ప్రజలంతా అంటే గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా వచ్చి టమాటా ఎత్క వెళ్ళిపోతారే
అది ఊరికి దూరంగా ఉంది చానా అస అసలు మధ్యలో ఊర్లు కూడా ఏవి లేవు అది మెయిన్ రోడ్ లో హైవే లో ఉందా చేను దాని దగ్గర అట్లా జరిగింది అసలు ఎవ్వరు లేరు ఆడ రోడ్ లో పోయే వాళ్ళు మాత్రమే ఉంట ఉంటారంతే
ఆ అలా అలాంటప్పుడు మనమే ఆ జాగ్రత్తగా చానా అటు పక్కన ఇటు పక్కన రోడ్డు క్రాస్ రోడ్డు క్రాస్ చేయొచ్చు చేయొ వచ్చేటప్పుడు చూసుకొని వెళ్ళాలన్నమాట ఫోన్ మాట్లాడుకోదు మెయిన్ గా ఫోన్ మాట్లాడకూడదు ఇలా ఏదైన రోడ్ క్రాస్ చేసి ప్పుడు కాని బండ్లో వెళ్ళేటప్పుడు కానీ కార్ లో వెళ్ళేటప్పుడు కాని అలా
ఫోన్ మాట్లాడకూడదు ఫోన్ వల్లే వస్తాయి గానీ కాకపోతే వాళ్ళు కూడా కొంచెం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళ వల్ల కూడా మనకు ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి కదా మన తప్పు లేకపోయినా కూడా అవతల వాళ్ళ తప్పు వల్లే మనం బాధపడతాం
ఆ అది కూడా నిజమే ఎక్కువ ఫోన్ మాట్లాడడం వల్ల జరిగేది ఆ ఇంకా వైన్ తాగింటారు కదా
ఉ అవును దానివల్ల మేం మేమేమనుకున్నాం అంటే అ అది ఆ ఆ పెద్ద అదే పెద్ద దాంట్లో వేసుకొని వస్తాన పైపులు ఆయన బాగా తా తాగింటారు లేకపోతే అంత పగుల్లో చూసు పోకుండా ఎందుకు వచ్చి కుద్దింటాడు అని అన్నారు అందరూ అక్కడ ఉండేవాళ్ళు
అవును అది కూడా కరెక్టే వందక తా చూ సారీ డ్రైవ్ చేయేటప్పుడు అటు పక్కన ఇటు పక్కన చూసుకోవాలి అద్దాల్లో సైడ్ మిరర్స్ లోంచి టాయి కనపడతా ఉంటాయి వెనక ఏమ్ వస్తున్నాయి ముందర ఏమొస్తున్నాయని ఆ దానిలో చూసి డ్రైవ్ చేసలా అనమాట
కానీ ఇప్పుడు వస్తాండే కొత్త కొత్త వన్లు మోడ మోడల్ కి బండ్ల డిజైన్లకి అసలు ఆ మిర్రర్ లు కూడా ఇవ్వారు కదా
ఆ ఇవ్వరివ్వరు అంటే మనం చూసుకోవాలా ఒకసారి కొన్ని బండ్లకయితే మిర్రర్ లు కూడా ఉండవు మనమే చూసుకోవాలి అటు పక్కన ఇటు పక్కన అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయడం కాని ఓవర్టేక్ చేయ నీ ఆ మంచిగా ఉంటుది అప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి
కానీ అందరు ఇప్పుడు స్టైల్ పోయి అవి తీసేయిపిచ్చడము కిందికో కిందికి పెట్టిస్తారు ఎందుకో అంతా
అవునవును కాబట్టి ఆద్ మళ్ళా లైసెన్స్ పెట్టుకోవాల్ మెయిన్ లైసెన్స్ ఉండాలా డ్రైవింగ్ చే చేస్తున్నారా రోడ్ ఎక్ కే అంటే మెయిన్ రోడ్ ఎక్ అంటే వా డ్రా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలా. లేదంటే ఆ వాళ్ళు ఓ పోలీసులు ట్రాఫిక్ పావ్ పోలీసోల్ వచ్చి ఫైననే ఏస్తారు లేదంటే జైల్లో వేడతారు అనమాట
అంటే అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయితారా నిజగానే
ఆ తప్పకుండా అయితార్ మాగలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వాళ్ళ మాత్రమే బండి తొల్తారు అనమాట మా ఏరియాలో నాయ్ ఎస్ఐయి ఆ అంటేప్ ఎస్ఐ పోలీసు మేవో చానా స్ట్రిక్ట్ కాబట్టి మాకు అవేర్నెస్ చెప్ నాడు అవేర్నెస్ గురించి చెప్పినాడు దాని గురించి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి అలా కావుట్ ముము ఫాలో అయితాం అన్నమాట
ఉహ్ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి నేను కూడా చానా చూచనాను అందరి చెప్తా అని కాకపోతే దాన్ దాన్ని ఎవరు పాటించరు.
ఉహ్ అది కూడా నిజమే. ఆ పాడి ఎప్పుడైతే పాటిస్తామో ఆ మనము హు ప్రమాదాలని అన్ని అవైడ్ చేయొచ్చు అనమాట మీరు కూడా మీ మీ పరిసరాలు ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళకి ఆ తెలియజేయండి. మీకు పిలిచిన రూల్స్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం తాగిడా అంటే ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ జేయ్ ఆ డ్రైవ్ చేయొద్దని జేప్పడం ఇలా కొన్ని
ఉహూహ్
ఇంకా మీరు మీక్ డ్రైవింగ్ వచ్చా
ప్పుడో ఆ అంత ట్రాఫిక్ అవేర్నెస్ ఎంత ఏం చేశినా కూడా ఇప్పుడు ఆ చదువుకొని వాళ్ళకంటే చదువుకున్న ఓలానే ఎక్కువ జేస్తారు ఇట్లాంటివన్నీ
నో అది గూడా కరెక్ట్ దేక్కువ బీటెక్ కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే కో అనమాట ఆ అసలై అది స బండికి సైలెన్స్ అది దియేసి. తోలడము ఆ లాంటే ఆ అంటే అమ్మాయిల ముందర షో చేయడము. అమ్మాయిల ముందల షో జేయడము.
ఉహ్మ్ అవును
అది తప్ పోదేన్ మాట ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ లలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ఇట్లా యాక్సిడెంట్ లో చూసున్నాం డైలీ లైఫ్ లో
ఉహ్మ్ ఉహ్ అదే ఆ ఓ ఆ అదేమి స్టూడెంట్స్ ఏజ్ మిడిల్ ఏజ్ యంగ్ ఏజ్ లో తోడా వాళ్ళవే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేది కూడా అది కూడా టూ వీలర్స్ లో పోయే వాళ్ళవే ఎక్కువుటై
అవునా అది కూడా కరెక్టే మీరు గమనించినటైతే ఆ ఎయిటీ పర్సెంట్ అద్ దా యాక్సిడెంట్స్ అన్ని ఆ ట్లే ట్రాఫిక్ రూల్స్ స్మా పాటించుపోడం వల్ల డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల దాని వల్ల జరుగుతాయి అన్నమాట. ఆ మీర్ మీరు కూడా కార్ లో వెళ్ళేతప్పుడు ఆ సీట్ బెల్ట్ పెట్టుకొని మంచిగా ఆ ఉన్నాను. వెళ్లాన?
మ్ కానీ నా ఏమనిపిస్తుంది తెలుసా, అది ఒకటి సినిమా ఉంది కదా, మహేష్ బాబు సినిమా? మ్. అది వాడు దాంట్లో సీఎం అయితాడు. భరత్ అనే నేను
అవును
ఆ సినిమాలో బెట్టినట్ ట్టు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్రోగ్రాములు పెట్టకూడదు. ఊరికే ఫైన్లు పెంచల్ల. అప్పుడు ఆ భయం తో అయినా అన్ని ఫాలో అయి, జాగ్రత్తగ పోతారు.
ఒక చట్టం తీసుకొస్తారు. ఆ ఎ ఎక్కువ డబ్బులు ఆ క అంటే, ఫైన్లు ఎక్కువ ఏ సినార్ అనుకోండి మన ప్రజలు చాన ఇబ్బంది పడతారనమాట వచ్చేదే కొంచెం జీతము. దాని
భయపడతారు కదా!
ఆ భయపడతారు. అది కా కరెక్ట్ అది కూడా కరెక్టే. ఆ అలాంటి స్కీమ్ ఒడితే మనక్ గవర్నమెంట్ తీసుకొని రావల్ల.
అదే కానీ, మ్ మ్ అవును అట్లా, అట్ల వస్తేనే, అప్పుడు భయపడతారు. వాళ్ళ ఇప్పుడు, ఇప్పుడు అట్ల తీసుకొచ్చినా నష్టం ఎవర్ ఎవరికి ఉండద్ యాడ, నువ్వు కరెక్ట్ గా పోతాన్నావు అంటే.
అవును
ఆ అట్లాటప్పుడు, అ అదొస్తే మంచిదే కదా, అట్లాంటివన్నీ అయినా ఆ సినిమాలు మాత్రం చ చాన మంచిగ చూపిచ్చినారు. అసలు ఎట్ల ఉండల్ల, ఎట్లా ఎట్లా ఎట్ల చట్టాలు తీసుకొని వస్తే మంచిగా అయితాది మీ ప్రజలకి అనన్ని.
ఆ నన్నడిగితే గొ భరత్ అనే నేను సినిమా మంచి సినిమా. అది మంచి కంటెంట్ ఇచ్చిన సినిమా. నేను నేను కూడ చూసినా అది. మ్ దాట్లో అతను హీరో మహేష్ బాబు సీఎం అవడము, దాంట్లో మంచి మంచి స్కీములు త్యావడము. ఆ మళ్ళా గవర్నమెంట్ ఎంప్లాయిస్ గురిన్, ఇంకా కొంతమంది
అవును. అయినా, ఆయన సీఎం అయినా కూడా ప్రతి ఊరూరికి పొయ్యి అన్ని చూసుకొనొస్తాడు.
మ్ అది అలా మన గవర్నమెంట్ సీఎం కూడా, ఆ ప్రజలకు ఆ దగ్గరకు వచ్చి, వాళ్ళకి సమస్యలు ఏమి తెలుసుకొని వాళ్ళకి తీరిస్తే మంచి మంచిగా ఉంటంది అనమాట.
మ్మ్ య ఎప్పుడైతే, ఆ అవన్నీ అదేమి ఒ ఉం ముండే ప్రజలకి ఏమన్న మంచి చెయ్యల్ల అని వస్తే ఇట్లాంటివన్నీ చేస్తారు. లేదు పార్టీ బాగుండల్ల, మేం బాన్ డల్లా అనుకుంటే, ఇవేం గుర్తుండవ్.
మ్ అది కూడా కరెక్టే. మీ నేను మంచి నాయకుడిని చూసిండేదంటే, నా అంటే ది బెస్ట్ చెప్తాన్న. ఎవరెక్ చ అతన రాజశేఖర్ రెడ్డి అని, ఒక నాయకుడు ఉన్నాడనమాట. వైఎస్ఆర్ సిపి లో. అయితే ఆ చాన మంచి చేసినాడు. ప్రజల దగ్గరకు వచ్చేది ఆ ఆ వీక్లీ వొ ఒకసారి ఒ విలేజ్కి వెళ్ళొస్తాండ అతను.
మ్ మ్
స్టేట్ మొత్తంలో, అలా మంచిగ ద పరిపాలన చేసినాడు ఆయన.
మ్
నే నేను చూసిన నాయకుల్లో, అతనే ది బెస్ట్ అనమాట.
ఉమ్ అవును అట్ల అట్లా వాళ్ళు ఉండడం గ్రేట్ అసలు
ఆ దాన్ తర్వాత నీ నేను అతనంతా బెస్ట్టి ఎవరు లేరు అంటన్నా
ఉమ్ సరే సరే మరయితే బాయ్